స్తార ఆ బావున్నా
చేస్తున్నారు
ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు హాలిడేస్ కదా అయిపోయిన తర్వాత స్కూల్ స్టార్ట్ అయితే ఎళ్లడమే
ఏమటీ టీచర
అవును నియరే వెళ్తున్నా లాస్ట్ ఇయర్ బిఏడ్ అయిపోయింది
అవునా చెప్పు
ఆ ఇయర్ వెళ్ళామని మీరేం చేస్తారు నాది సైన్స్
ఏ క్లాస్ వరకి
నేను సిక్స్త్
సెవెన్ టు సిక్స్ వరకి చెప్తారా
అంటే హయ్యరే సిక్స్ టు టెన్త్ కానీ నాకు ఎక్స్పీరియన్స్ అంటూ టు ఏం లేదు కదా
అంతే ఇష్టం ఎక్స్పీరియన్స్ చూస్తారు ఇలా
అదే అందుకోసమనీ
ఉ ఎంత అంటే మీకు ప్రజెంట్ ఎప్పుడు ఎంత మినిమం ఉంటంది ప్యాకేజ్
ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ కేేనే అంతే ఎందుకంటే కొంచం
అవునా
చెప్తూ ఉంటే తెలుస్తుంది కదా మనకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది
అవునవును మరయితే ఏయ్ ఉ తిన్నం మధ్యాహ్నం
ఉ ఆ తిన్నాం
నిన్నే ఇంటికి చుట్టాలు వచ్చారు అదే బిజిలో ఉన్నాం ఆ బిజీలోబడే నేను అన్ని ఇదయిపోయింది
పోయింది
పోనీ ఇవన్నీ ఏం చేస్తాం ఇగా మనం ఏం చేయలేం కదా
అవునవును మనం ఏం చేయలే ఎమో మళ్ళీ పిల్లలతో కూడా కష్టమైతది ఇంట్లో వర్క్ అట్ అటు ఇటు ఇలు అవును వీళ్ళతోని అదే తలకాయ నొప్పి పోతుంది
ప్రశాంతతే ఉండదు తెలుసా ఈ హాలిడేస్ వస్తే
హాలిడేస్ వచ్చిందంటే కతం వాళ్ళతోనే ఉండాల
నాకైతే ఏడుపే వస్తది
ఆ ఇంట్లోనే ఉంటారేమో మీరీగా
ఆ నేను ఇంట్లోనే ఉంటా వర్క్ ఫ్రమ్ హోమ్ చే చేశాను ఇంతకు ముందు
ఆ ఓకే
ఏంటంటే ఎప్పుడు చేయట్లేను ఈ పిల్లల్ని మళ్ళీ ఆ టైం ఈ టైం అంటే నాకుదరట్లేద్
అవును వీళ్ళతోని ఇదే పెద్దవాళ్ళేన పిల్లలు
హ్ ఒక బాబు తర్డ్క్లాస్స్ ఇప్పుడు ఇంకా ఇద్దరు బాబులేమో సెకండ్క్లాస్స్
ఓ
చాల చిన్నవాళ్లే
ఆ
ఉమ్ ఇంకా కావాలింకా మీలో సిక్స్త్ సెవెన్త్ అయితే కొంచెం ఓకే
ఆ ఒ అప్పుడు అట్ల అయితే కొంచెం పర్లేదు గాని వీళ్ళు ఎట్లా వినరు గదా ఆయన చెప్పినట్టు అసలు
ఎక్కడింటారమ్మో వీళ్ళనా
అహ్హ్ అదే ఈ స్కూల్ స్కూల్స్ టే ఏంగాదు వింటరు
స్కూల్స్ ఉండాలి అవును నిజమే స్కూల్స్ అయితే కంపల్సరీ ఉండాలి పిల్లలకి అహ్ ఈ ఎండాకాలంలో గూడా ట్యూషన్స్ పంపి బాగుండేది అనిపించింది గని ఈ ఎండలో ఏం పంపిస్తాం బాబు మనమే అలసిపోతున్నాం కదా అనేసి అది ఒక్కటి ఆలోచించి నేను వెనుక అడుగు వేసా వా ఇంత సతాయిస్తారంటే నేను పంపించేదాన్ని
అవును వాళ్ళతో అదే వినరు కదా చెప్తే వింటే ఏం గాదు
అసలే వినరు అ ఓకే ఏటన్న బయటికి తిసుకపోయినా అదేలొల్లి
అవును ఇంగ బయటికి తీసుకెళ్ళిన అదేలొల్లి అదే ఆ అద్ లె అవును మరి సమ్మర్ టూరు ఏటనై ఎల్లార
అమ్మో ఈ పిల్లల్ని పట్టుకొని ఎట్ వెళ్లలేదు లేదు ఒకమ్మ వాళ్ళింటికి తప్ప
అవునా టూర్ టూర్ అని అనరా వాళ్ళు ఏం
ఎ వాళ్ళకంతా ఇంకేం లేదు
తెలిదు
తెలీదు తెలిస్తే వాళ్లు ఆగరుగని
అ అదే అంటున్నా తెలిస్తే ఆగేవాళ్ళు కాదుకని
అదే అదే ఏందిన్నారేంటి మధ్యాహ్నం
నేను ఈరోజు బయటికిళ్ళొచ్చిన టెంపుల్ కి వచ్చే వరికి ఎండలో కదా ఇగ లేట్ అయిపోయింది టిఫిన్ చేసిన ఇంక అన్నం తిన్లే తినాలి ఇగ వంట చేయాలి తినాలి పిల్లలు లేరు అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిలు
గ్రేట్ ఏ
ఉమ్ ఉహు అ లేరు పిల్లలమ్మ వాళ్ళింటికెళ్లిరు
అంటే పిల్లలక్కడే ఉంటారా
ఆ లేదు లేదు హాలిడేస్ అనేసి ఒక అబ్బాయి వెళ్ళిన్ దు ఒక అబ్బాయి చిన్నబ్బాయి నాతో ఉంటాడు వాడు
అవున ఒక్కరుంటే ఏం కాదండి ఇప్పుడి నా ముగ్గురు నా వెనకాల ముగ్గురుంటారు తోకెంట
ఆ అట్లా ఉంటిగా ఖతం
సరే ఒకడిని ఉంచేల్లో అని అమ్మ అంటే వీళ్ళు ఉండను అంటరు నేను అమ్మ వెంటనే ఉంటా అంటారు అసలే ఉండరు
ఉండరు వినరు మళ్ళీ వాళ్ళు వాళ్ళకింటరా మనకే వినరు
హిహిహీ మా అమ్మంటద్ అమ్మో నువ్వు ఎట్లా బరిస్ వం అమ్మో అంటది తిన్నాం మధ్యాహ్నం తిన్నాను మా అత్తమ్మ వాళ్ళ వచ్చి చ్చాడు వేరే అత్తమ్మ అంటే మా మా అమ్మ వాళ్ళ తమ్ముడి తం అన్నయ్య ఉన్ను వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు
ఆ
రమ్మంటే ఇక్కడ ఏదో ఫంక్షన్ ఉంటే అట్లాంటే ఇక్కడ వెళ్ళి చూసేద్దాం అనేసి ఇట్ వచ్చారు
అ
హ్ ఏం చేస్తున్నారు ఇంకేంటి సంగతులు
ఇంకేం లేదు సమ్మర్ ట్రిప్ అయిపోయింది ఇంకా మా పెద్ద అబ్బాయి రాలే వచ్చిన తర్వాత కొత్త వాళ్ళు మళ్ళీ వాడిని తీసుకెళ్ళాల
ఏం పీర్ చేశారేంటి ఏం ట్రిప్కి వెళ్ళారు అంటున్నా
అంటే నేను ఆ ఇటు విజయ విజయవాడకి వెళ్ళనాం చూడ్డానికి
కనకదుర్గా
ఆ దుర్గదేవి అవునవును అటెవెల్లినం అట్ట ఇల్ళనమ
అట్ ఉహామ్ ఇంకా ఉండి ఇంకేటు వెళ్ళలేదా
ఎల్లాలి అను కుంట ఎప్పుడు ఏదో ఒకటి పిల్లలు ఉంటారు
అవును
మళ్ళీ ఇంకా ఇప్పుడు బాగా ఆ పిల్లల్ని పట్టుకో కొన్ని ఎండలు ఉన్నాయి కదా ఇప్పుడు ఫుల్
అమ్మో ఎండలు అంటా నారర్మల్గా లేవశా సలా అవి కేక ఇంక అవైతే
అవునవును మళ్ళీ ఫార్టీ అట్లా అంత ఫార్టీ ఫైవ్ బోనయ్ హ్మ్ హ్మ్
అ
అందుకోసమని ఇంకెళ్ళలేదు ఇగ మళ్ళీ ఏటైనే వచ్చిన తర్వాత మా పెద్ద అబ్బాయి వస్తే వెళ్ళాలా
అనా మీ పెద్దబాయికి ఏం ఏజ్ ఉంటంది
మా పెద్దబ్బాయి ఇప్పుడు సెవెంత్ క్లాసు
సేవేంత అవునా
హ్మ్
చాలా గ్యాప్ అయిత
అవునవును నేను స్టడీయె మ్యారేజ్ అయినాకనే స్టడీ చేసా ఇగ దానికోసమని ఆ మ్యారేజ్ అయినాకనే బిఎడ్ డిగ్రీ అవి చేసా ఇక్కడే ఆశతి బాద్లో ఇటు
హ్మ్ ఓకే బెటరె స్టడీ అయినాతర్వాత కుడా చదివిన మ్యారేజ్ అయినాతర్వాత కూడా చదివవి
ఆహా హ కానీ బాగా హెడేక్ వీళ్ళతో పిల్లలతో
హ్మ్ అ పిల్ల ఇ పిల్లలుంటేనే హెడ్క్కు హెడేక్ అంటేనే పిల్లలు నేను ఆఫ్టర్నూన్ పప్పు చేశాను పప్పు దోసకాయ అంటారు కాదా అది చేస్ నను తిన్నరా
తింటారా కర్రీస్ మరి పిల్లలు అ
మ్ ఇప్పుడు వున్న బోటి బోటియే
మ్
మటన్ బో
ఒకే
స్పెషల్ ఉండాలి కదా చుట్టాలు వచ్చిండ్రు అంటే అలా
వాళ్ళకి డైలీ స్పెషలే ఉండాలి
తెచ్చిన ఉండాలీ ఇగ
హాలిడేస్ హాలిడేస్ కదా
హాలిడేస్ ఇగ మళ్ళీ అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా ఫోర్ డేస్
మ్ ఇంకెళ్ళాలేదేమో
వెళ్ళేసి వచ్చాను మళ్ళీ వెళ్దాం అనేసి అనుకుంటున్నా
మ్ అవునవును మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవు తే అస్సలు సెట్టు కాదు మ్ వెళ్తే ఇప్పుడే
ఏ వెళ్తే ఇప్పుడే ఒక ఫోర్ డేస్ వెళ్ళసి వద్దాం అనేసి అనుకుంటున్నా
మ్ మ్
ఏందో ఎమొ
కొంచెం ఒక వర్షం పడినాక వెళ్తే ఏం కాదు అంతా ఉండది ఎండా కూడా
కానీ వర్షం పడ్డ తర్వాత వెళ్ళిన అక్కడ వర్షం వస్తే కొంచెం వర్షం వచ్చిన కరంట్ ఉండదు మ్ ఇగ మళ్ళీ ఇప్పుడు వెళ్తనేమో హీట్ ఎక్కువ
అవును
మ్ ఆ కూలరు గాలి కూడా సరిపోదు అక్కడ
ఇప్పుడు అయినా ఇప్పుడు ఈ ఎండలకి అసలు ఎళ్ళందే బెస్ట్లే
మ్ అనేసి నెక్స్ట్ చూడలి ఇగ చూస్త ఓ చేసేదాన్ని ఇంతకున్నా పిల్లలుని పట్టుకుని ఇప్ చేయడం ఏమో ఇంపాసిబుల్ అది మ్ ఇంట్ల పనే ఎక్కువ విల్లని లంచ్ బాక్స్ కట్టడం టిఫిన్ చేయడం మళ్ళీ వచ్చే వరకు స్నాక్స్ చేయ డం ఇదే అవ్
ఆ
నాది నర్సింగ్ కంప్లీటెడ్
అవ్
మ్ ఏంచేద్దాం తప్పదిగ
మ్ హు
ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఇంకా
ఆ ఈ అదొక్కటి ఉంది ఫ్యామిలీ ఇంపార్టెంట్. ఏమన్నంటే అదే అంటారు ఈ వాళ్ళు మరి చూసుకోకపయ్ నా చూసుకున్నా అట్లనే అంటరు.
టెంట్ ఇవ్వాలి స్టడీ ఎందుకు అమ్మాయితే ఏం చెప్తరు ఇగ
మాకు అట్లా ఏమనరు మీ ఇష్టం చదువుకోండి అంటారు.
ఈ ముందటమ్మ ఎందుకు పిల్లల్ని ఇగ నిన్ను చూసుకోవాలి మొగుని చూసుకోవాలి అంటారు ఊ నాయె గద నేను ఎటు వెలట్లేదు ఈ ఇంట్లోనే పరిమితం ఇక ఏం చేద్దాం అంత చదివి కూడా.
అవును
పోనివ్వండి ఎలా అయితే అలా
ఓకే ఓకే ఓకే అండి మరి
ఊ ఓకే
ఓకే
నువ్ కాలేజ్ కదా హలో